హలో
ఏ జేస్తునవ్
ఏం చేయట్లే నేను కాళీగనే ఉన్నా చెప్పండి
సెంటర్ పెడదాం అనుకుంటున్నావు ఇంటి దగ్ ఇరా ఇలో ఏం లేదు అబీత్ నైన్ వరకు ఖాళీగా ఉంటున్నా కదా ఇం హలో బెస్ట్ అంటారా ఇంటర్నెట్ సె కంటపడితే
ఆ ఏంట్రాన్సస్ సెంటర్ పెడితే చాలా మంచిది ఇది ఎందుకంటే ప్రైంట్ అందరు ఇంటర్నెట్ లనే వాడ్ తున్నారు కదా కాలేజీ వాళ్ళు ఇపుడు ఇగ స్టూడెంట్స్ నెక్స్ట్ మా హౌస్ వైఫలో పిల్లగాళ్లు స్కూలు వాళ్ళందరూ ఇంటర్నెట్ ఏ వాడుతున్నరు ప్రసెంటు ఈ ట్రైనింగ్ సెంటర్ పెడితే బానే ఉంటది
అయితే ఇప్పుడు ఇంట్లో పెడితే బెస్ట లేతే ఆఫీస్ తీసుకొ ఉమ్ బెస్ట
ఇంటర్నెట్ పెట్టాలంటే కంపల్సరీ ఒ షటర్ది షాప్ తీసుకోవాలి షాప్ దీసుకొని ఆ దాంట్లో ఇంటర్నెట్ సెంట్రూ రెండు సిస్టమ్ మూడు సిస్టమ్స్ పెట్టాలి ఒక జిరాక్స్ మిషన్ పెట్టాలి ఆ విధంగా వెడితే ఇంటర్నెట్ మ చుబా చాలా బిజినెస్ బాగుంటది
కే అయితే ఇప్పుడు మనం మనం లే డైరెక్ట్ ఒక నాలుగు అంటారా ఒకటి అంటారా ఎట్లా ఎట్లా
ఇంటర్నెట్ సెంటర్ పెట్టాలంటే మేను ఫస్ట్ షటర్ తీసుకోవాలి షటర్ ఒక మూడు సిస్టమ్స్ కొనాలి ఒక ఇంటర్నెట్ ప్లీజ్లైన్ ఒకటి తీసుకోవాలి తీసుకొని ఒక రెండు మూడు సిస్ ఏమో కస్టమర్స్ కు పెట్టాలి ఒక సిస్టం మీరు వాడుకోవాలి సో ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఆ ఒకటి డి కోస్
ఆ ఇప్పుడు ఇప్పుడు దానివల్లలా ఉన్నాయి లాభాలు ఉన్నాయి కదా ఇంటర్నెట్ ట్ వళ్ళ కొంచెం పిల్లలు కూడా ఖరాబ్ అవుతా ఉన్నారు ఎలా
ఇంటర్నెట్ స్పీడ్ ఇప్పుడు ఇంటర్నెట్ పెట్టడం వల్ల ఏంది అంటే మీకు ఎంద్ అంటే ఆచాలా బెనిఫిట్ ఉంటదనమాట ఇంటింటి పెడ్తానే జిరాక్స్ తీసుకోచ్చు కాలేజి పిల్లగాళ్ళకి కాలేజీ ఇంటర్నెట్ లో వాళ్ళ సిస్టం ఇస్ వాళ్లవిన్ టెంత్ వాలకిసబ్జెక్ట్లు అవన్నీ గనా ఉంటే సెర్చ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటారు ఒక జిరాక్స్ తీసుకోవాలి ఇంటర్నెట్ ద్వారా మనము ప్రింట్ ఇవ్వచ్చు ఇంకొటి కా స్ స్కూల్ పిలగా లకి ఇక్కడ వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద అవి ఇవి ప్రాజెక్ట్స్ ఇస్తే వాటిని కూడా మన ప్రెంట్ ద్వారా డౌన్లోడ్ చేసేసి వాళ్ళకు జిరాక్స్ఇవ్వచ్చు చానా బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా అంటే మనకి ఏదేన్నా గవర్నమెంట్ జాబ్స్ కి ఆ జాబ్స్ కి ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవచ్చు త్రూ ఇంటర్నెట్ ద్వారా
ఓకే ఎం ట్లిజన్ కూడ బాగా వస్తుంది కదా ఆ ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్
అవునునవును వస్తుంది ఏఏ కూడ వస్తు వత్తుంది. కాబటి అంటే మనము కావాల్సిన విధంగా మనము లెటర్స్ అయినా కానీ డాక్యుమెంట్ చేసినా కానా కానీ ఏవన్న గవర్నమెంట్ జాబ్లు వాటికి వీటికిఅప్లై చేయడంకానీ మీ కొ ఆర్న్ నానికి డేటా కావాలన్న కానీ ఇంటర్‌నెట్ ద్వారా మనం వెతుకొని కస్టమర్స్
అవును అప్పుట్లో ఏమన్నా జాబ్స్ కా కావాలంటే అప్లై చె వేసెడప్పుడు గా నూన్స్ చేసేది కాదు పిల్లలకి కానీ ఇప్పుడు మాత్రం అన్ క్లాస్ అయినా ఏదైనా సరే
అవును అందరికి అందుబాట్ ఇంట్లొ ఉంటది కొంతమరి ఎందంటే కొల్మరి ఇంట్లోఇంటర్నెట్ పెట్టించుకునే వాళ్ళ లేని వాళ్ళు దే వాళ్ళు షాప్ కి వచ్చి పిరా జిరక్స్ లు ఇంటర్నెట్ వాడుతున్నారన మాట దానివల్ల ఏందంటే ఎ మనక్
అవును రవెన్యూ కి కస్టమర్స్ కి
సర్వీస్ ఇచ్చినట్టు ఉండుదన్నమాట ఇంటర్నెట్ అనేది బెట్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా విధంగా బిజినెస్ కాడ చాలా గ్రోత్ ఉంటాది మన జిరాక్స్ ఇక్కడ ద ఇంటర్నెట్ కనెక్టట్ పెట్టేసుకుంటే వే అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా గవర్నమెంట్స్ కిబ్బ్ ఓటర్ కార్డ్ అప్లై చేసుకోవాటలు ఆ వెట్ గవర్నమెంట్స్ పీస్ కి అప్లే చేయం కొండ రేషన్ ఇరి రేషన్ షాప్కి ఆధారు ఇవన్నీన్నిటి మీ సేవా సెంటర్స్ ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి బ్రో టెండ్ గర్
ఓకే అయితే ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఫోన్స్స్ స్మార్ట్ ఫోన్స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ఇంట్లోనే అందరు వైఫై కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి కదా ఇంటర్నెటు ఇట్ల కేఫ్లా అంత రన్ అవ్వదు అనేసి కూడా అంటున్నారు అనువ్వు పెట్టుకుంటే రన్ అవ్వదు అని అంటన్నరు ఎందుకంటే ఎట్లు ఉంటున్నాయి కదా ఫైవ్ జీలు ఉంటయి అన్లిమిటెడ్ ఉంటన్నాయి కదా
ఆ ఏదిన్నా కాని ఉ ఎ టే టె సెంటర్ అది స్పెసిఫిక్ ఎందుకంటే ఇప్పుడు మొబైల్లో ఉన్నా కానీ మొబైల్ ద్వారా ప్రింట్ ఇవ్వలేము అంటే
అ
ఇవ్వలేము కాద కొట్టిందని
కనూలు
అంటే మనము మనము ఈ కస్టమర్స్కి మనం ఏ విధంగా అయినా కానీ ఇగ కస్టమర్ మడిగింది ఇదే ఇంటర్నెట్ ద్వారా మనం సెర్చ్ చేసి ఇవ్వచ్చు ఇంట్లో ఉన్నా గానీ కస్టమర్స్ ఇది ఇంటర్నెట్ సెంటర్లోలోని
కొన్ని
మన యాక్సెస్ ఉంటుంది అదే కస్టమర్ ఇంట్లో ఉండడు కొన్ని సైట్కి యాక్సెస్ ఉంటదన్నమాట గవర్నమెంటు మన కొన్ని పర్మిన్ తీసు తీసుకోవచ్చు తీసుకుని ఆ విేధానికి కస్టమర్ సర్వీస్ ఇవచ్చు అనమాట
అయితే ఇప్పుడు ఇంకో విషయం అండి ఇప్పుడు మనకి ఇప్పుడుర్నెట్ కేఫలకి అడ్వాన్స్ కట్టడం అనా మనకింట్రెస్ ఇట్లాంటి ఆన్లైన్ లోకేట్ చేసుకోవాలంటే కదా ఇంటర్నెట్ ఇంట్లో మనం పెట్టాలంటే ఆ ప్రాస
ఆ తెలుసు ఇప్పుడు ఏందంటే మనం ఇంట్రెస్ట్ పెట్టుకున్న తర్వాత మన మమ్మీ మీ సేవా ఈ సేవ అని పెట్టుకోవాలంటే ఫస్ట్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం వేరా అథెంటికేటెడ్
కాబట్టి ఏందంటే మన ము అప్పుడు గవర్నమెంట్ సర్వీసులు ఏవైనా వాటికి కెనెగని కష్ట మనం అప్లై చేయడానికి ఉంటుందన్నమాట కాబట్టి ఇంటర్నెట్ అనేది ఉంటం వల్ల ఏంటంటే ప్రతి ఇప్పుడు కొంతమంది ఇంట ఇంట్లో ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ ని వాడలేరు వాళ్ళకి ఎట్లా అప్లై చేయాలని తెలియదు కాబట్టి ఏందంటే వాళ్ళు ఇంటర్ నెట్ సెంటర్కి వచ్చేసి అప్లై చేస్తారు అనమాట
ఓకే వైఫై కు
మాకున్నది ఇంట్లో ఉంది కన్ నీ ఇంటర్నెట్ లో ఏదైన ప్రింట్ లు అవన్నీ ప్రింట్ కావాలన్నా, కానీ కొత్త ఏమైనా సెర్చ్ చేయాలన్నా సైట్స్కి వెయాలంటే కానీ అప్పుడు. ఇంటర్నెట్ సెంటర్ కి నేను ప్రింట్ కాళ్లని సెర్చ్ చేస్తాను
అంటే వైఫై కనెక్షన్ ఇప్పుడ ఆరునెల్ల
ఆరు నెల్లకై తే మూడు వేలు ఇందులో సిక్స్టీ ఎంబీపిఎస్ మనకి ఇస్తారు బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఎట్ పెట్టాలంటే మినిమం వన్ జీపీ పిఎస్ టూ జీబీ పీస్ ఎక్కువ బ్రాండ్ విడుతున్నది ప్లాన్ కావాలి ఎందుకంటే కష్ట కస్టమర్స్ కూర్చున్నప్పుడు. వాళ్ళకి సింటర్నెట్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా రావాలి, ఎమైనా డౌన్లోడ్ చేసినా కానీ డౌన్లోడ్ అయ్యె వి విధంగా ఉండాలి కాబట్టి ఏదంటే మనము ఇంటర్నెట్లో స్పీడ్ అనేది కొంచెం మాక్సిమం స్పీడ్ ఎక్కువ స్పి స్పీట్ ఉటు చే ఉండాలన్నమాట దానివల్ల ఏంటంటే మనము ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతాము డౌన్లోడ్ అయితేే డేటా అనేది ఆ విధంగా ఛాన్స్ ఉంటంది అ మాట కాబట్టి ఎక్కువ ఫో నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ని వెతకడానికి స్పీడ్ ఎక్కువ ఉంటే మర్
అ ఇప్పుడు కలర్ ప్రింట్లు లో ప్రింటటర్ కలర్ ప్రింట్ బేస్ట్ అం రాంప్లేంటారా
ఇంటర్నెట్ సెంటర్ లో ఆ ఇంటర్నెట్ సెంటర్లో ఏంది అయితే కలర్ ప్రింట్ అన్ను ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ కొన్ని ప్రింట్ ఇవ్వమంటే కలర్ ప్రింస్ ఇవ్వమంటారు అదే స్కూల్ పిల్ల కాయలక కలర్ ప్రింట్ ఇవ్వండి కాబట్టి ఇంట్రెన్స్ సెంటర్ల్లో కలర్ ప్రింట్ పెట్టుకుంటె బెటరు ఇంకోటి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ అనేది కొంతమందికి మామూలు నార్మల్ జిరాక్స్ ఇవ్వమంటారు కాబట్టి అసువంట్టప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ పేపరు ఇస్తాం
ఓకే ఎప్రైజ్ అది కొంచెం టైం ఎక్కువ పట్టుద్దంటా దాన్ని కాస్ట్ అలానే ఎక్కువ తీసుకుంటారా లేదా అన్నట్టు
ఆ కంపల్సరీ తీసుకు ఎందుకంటే మరి కలర్ ప్రింట్స్ కావాలి ఇప్పుడు కంపల్సరీ కలర్ ప్రింట్ తీసుకొని తీసుకోవాలి కావుటే కలర్ అది ఎప్పుడైనా యూస్ఫుల్లే అదేవిధంగా నార్మల్. ఆహ్ ఆ ప్రింటర్ కాడ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ కాడ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటర్నెట్ సెంటర్ ఎవరు పెడు తారో వాళ్ళు కంపల్సరీ రెండు ప్రింటర్స్ పెట్టుతే ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఇంకొటి కలర్ ప్రింట్ దీనివల్ల ఏందంటే కస్టమర్స్కి ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ప్రింట్ఇస్తాం అన్నమాట
ఓకే అయితే ఇప్పుడు బ్లాక్ అని కొన్నా అన్
అవును కలర్ ప్రింట్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కలర్ ప్రింట్ తీసుకొని అవి ఆ విధంగా క్రింద షెటర్ ఉంది కదా
బెస్ట్ కదా ఇప్పుడు పిల్లలు కూడా ఎగ్జామ్ స్ జాబ్స్ కానీ స్కాలర్షిప్ ప్లానవి
అవునవును ఇంటర్నెట్ సెంటర్ కాలేజ్ దగ్గర పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే కొంత మంది ఫోన్ లో లే వాళ్ళు ఇ డేటా లేని వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళెసి ఇంటర్నెట్ సెంటర్లో వాళ్ళ సబ్జెక్ట్ టి టాపిక్స్ సెట్ చేసేసుకొని జిరాక్స్ తీయమంటే జిరాక్స్ దిస్ ఈజ్ తీయడానికి ఛాన్స్ ఉంటాది కాబట్టి ఏందంటే ఎంటంటే బిజినెస్ అనేది ఆలోచ వేస్తూ నెంబర్ వన్ కాబట్టి ఏందంటే ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకుంటే బాగుంటాది. మీరు ఇంట్రెస్ట్న్ బేట్టి
అదే కాలేజ్ దగ్గర పెడదాం అనుకుంటున్నా అదేదో కాలేజ్ దగ్గర పెడితే అనేసి అనుకుంటున్నాం.
అవును మీ కాలేజ్ దగ్గర పెట్టండి చానా బెనిఫిట్స్ ఉంటది. ఇ రెవెన్యూ కూడా బాగా వచ్చిద్ధి అ కాబట్టి ఏందంటె టే ఈ ఓకే అండి ఓకే అండి రైట్